విన్పిస్తుందాండి
ఆ విన్పిస్తాంది
ఆ బాగున్నారాండి
ఆ బాగుండామండి మీరు
ఆ బాగున్నానండి తిన్నారాండి
ఆ తిన్నానండి ఏదో కొంచెం మీరు
ఆ తిన్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊర్కే ఉంటి కాల్ చేసి
అవునా
బాప్కి
ఇంకేంటండి చెప్పాలి ఏం తిన్నారూ
జేసాం ఎగ్ రైస్
ఆ మాది సాంబారన్నమండి
ఓ
మీరు స్పోర్ట్స్ ఆడ్తారాండి
ఆ అండి ఐ మీన్ ట్యూ మంత్స్ గ్యాపొచ్చింది బట్ ఐమ్ ద ప్లేయర్ ఆడ్తా
ఓకే ఓకే అండి ఏమేం స్పోర్ట్స్ ఆడ్తారండి
హా అండి వాలీబాల్ ఆడ్తామూ క్రికెట్ ఖోఖో అంటే అన్ని ఆడ్తానూ బట్ క్రికెట్టూ వాలీబాల్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి కబడ్డీ కబడ్డీ కూడా
ఓకే ఓకే అండి
ఆ ఇ
ఇప్పుడు ప్రసెంట్ ఏమేం గేమ్స్ ఆడ్తున్నారండీ
ప్రెసెంటైతే వాలీలాడ్తాను గ్యాపొచ్చింది బట్ అవి వాలీబాల్ తో స్టార్ట్ చేశారు గ్యాప్ ఫిల్ చేసేసా
ఉహు ఆడ్తున్నారాండి అయితే
ఆ ఆడ్తాన
ఉహు ఉమ్
ఇది ఈరోజు నేను కొన్ని పోస్టర్స్ తీస్కున్నానండీ
ఏం పోస్టర్స్ండీ
ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక సింగిల్ పోస్టర్ తీస్కేయండి ఒక సి సిల్క్ లానా లానా అది సింగర్ తెల్స్కో డికీ
ఆ తెల్సండీ
ఆ ఆమే ది పోస్టర్ తీస్కే ఈరోజు మా ఆ ఈరోజు మాకి సం రేపు ఏదో ఫెస్ట్ ఉంది అనేసి కి మా స్టాల్స్ లో ఈరోజు కూడా
ఉమ్
లనాదిక్కటి పోస్టర్ తీసు నాను మళ్ళి బెల్లిి ఐలిస్ దోకటి
ఓకే ఎక్కడ తీసుకున్నారండి
కాలేజ్లో అండి
అంటే ఎట్లా ఏం పెట్టారం ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్ మ్ హు
అ అంటే రేపెదో పో ఆ రేపెదో
అవునా నాకు చెప్పచ్చు కదం డి నేను ఎవరిదో ఒకరిది తీసుకునే దాన్ని
అది ఎగ్జాక్ట్ గుర్తులేదండి అంటే మీ ఆ ఫె ఫెస్ట్ వేమ్ గుర్తులేదు బట్ ఏదో ఫ్రెండ్స్ తో పాటు చూసేకేళ్ళాను స్టాల్స్ ఈ రోజు ఒక కొంచెం త్వరగా అయిపోయినయి క్లాసెస్
మ్ హు అన్నీ అయిపోయినాయా అండి అప్పుడే
ఎన్డీ అంటే ఇంకా రేపు కూడా ఉంటాయండి స్టాల్స్
ఉంటాయా ఉంటాయా ఓకే ఓకే యాక్చూల్లీ నాకు బిటిస్ది ఒకటి కావాల్సిందండి
బిటిస్వ అండి
అవునండి
ఒ ఆ అ బీటెస్ ఐతే కొన్ని చూశాను అంటే పోస్టర్స్ మీద రెండు స్టాల్స్ పెట్టారు
ఓకే ఎంత పడ్డాయండి మీకు అవి పోస్టర్స్
నేను తీసుకెన్న సైజు ఫస్ట్ నే ఒకటి అ నార్మల్ తీసుకెళ్లిన అండి అంటే చిన్నది అదోక ఫార్టీ పడుతుంది ఇంగ పెద్ద నార్మల్ పెద్ద పోస్టర్ అంటే హండ్రెడ్ రూపీస్ ఒక్కటి
మ్ హు అంటే ఆ పోస్టర్ ఎక్కడ పెట్టుకోవచ్చండి ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు లై క్ ఏమన్నా హ్యాంగ్ చేయడానికేమనుందా
ఆ లేదండి నేను స్టిక్ చేసేసాను వాల్ కి స్టిక్ చేసేసాను
అది మరీ పీకినప్పుడు పోతుందేమొ కదండి
అంటే నేను జస్ట్ అకే ఐ మీన్ ఎడ్జెస్ లో ఒకటి ఐ మీన్ డ్రాప్స్ వైజ్ ఆ గమ్మ పెట్టేసి స్టిక్ చేశాండి సింపుల్ గా సింబిల్గ వచ్చేలక్క వచ్చేలాగా ఈ రోజు చూసానండి చాలా సేపు చూసి చూసి టనాదోక్కటి తీసుకున్నాను బిల్లీ ఐలిస్దోకటి తీసుకున్నాను
మ్ హు
మరి యానిమేలో ఇది జూస్ జూ సైకెల్ అనేది ఒక యానిమే ఉంది
ఓకే ఆ తెలుసండి తెలుసు
దాంట్లో గోజో క్యాండేటర్ అని ఒకటి ఉంది
మీరు అదే అది ఆల్రెడీ ఆ చూసేస్ సరా గోజోది అదేది అనిమీ
అనిమీ ఆ చూసేసానండి
ఏమనిమే అండి అది
అది అంతా ఐ మీన్ పవర్స్ మీద డిపెండ్ అయిఉంటుంది అండి
కాద్ కాదు దాని పేరేంటి అని అడుగుతున్నా
జు జుస్ ఐ మీన్ సైకె అ సై కైసే ఆ బ్రో అ అది ఐ మీన్ నాకు ప్రనౌన్సియేషన్ రాదు అంత
ఓకే ఓకే అది అదేన్నెపిసోడ్స్ ఉందండి
మరి అంతేక్కువేం లేవు ప్రెజెంట్ సీజన్ త్రీ అనుకుంటా సీజన్ త్రీ నడుస్తుంది
ఓకే ఎన్నేపిసోడ్స్ ఉందండి పర్ సీజన్కి
మేబీ అప్రాక్సిమేట్లీ ఒక లెవెన్ టువల్ ఉండొచ్చు ఎక్ మరీ అక్ ఎక్కువేం లేవు ఆ అంతేక్కువే మరెక్కువేం లేదు
వావ్ అయితే నేన్ చూడొచ్చండి
ఆ బాగుంది దాన్ ఆ బాగుంది దాంట్లో గోజొక్యారెక్టర్ అనేది పిచ్చ హైప్ ఉంటుందండి అంటే అదొక ఒక చెప్పలే చెప్పలేము అంత బాగుంటుంది గోజో క్యా
అన్నట్టూ మీ కాలేజ్లో ఏమేం స్టాల్స్ పెట్టారండి చెప్ తార కొంచెం
ఆ ఇ పోస్టర్ సం సంబంధించి ఒక టూ పెట్టారు
ఈ పోస్టర్స్ కి సంబంధించి ఓకే మ్
మరి ఫుడ్ కు సంబంధించొక టూ త్రీ పెట్టారు
ఆ అంటే ఫుడ్ ఇవన్నీ మానేసి మనం ఏమైనా థింక్స్ కొనుక్కోవాలి ఏమైనా క్యూట్ థింగ్స్ ఏమన్నా యూస్ఫుల్తింగ్స్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్తారా
ఫో ఫోన్ పౌచెస్కి అవి దాన్ని ఏమంటారండి చిన్నగోస్ ఆ చామ్స్ ఆ రైట్ ఆ చామ్స్ ఉన్నాయండి బట్ ఆ ఛామ్స్ ఒక్కొక్ కటి వన్ వన్ థర్టీ ఐ మిన్ వన్ థర్టీ చేప్తున్నారు
ఏంటండి ఫోన్ పౌచ్ కూడా అంత రేట్ పెట్టనేను
ఆ అండి ఈ రోజు మా ఫ్రెండ్ఓ క్యామెరా తీస్ క్ తీసుకోడానికేళ్ళింది
మ్
రేట్ అడితే వన్థర్టీ అన్నారు డోంట్ సీ ద ప్రైస్ కమ్స్ జిథర్ క్వాలిటీ సీదా లుక్ అంటన్నాడండి అతనైతే
వాళ్ళు చెప్తారండి అమ్మేవాళ్ళు ఎనైన చెప్తారు సోది
మొత్తం ఆ మేము వెళ్ళిన ఆ స్టాల్లో అయితే ప్రతి ఒక్కటి ప్రతొక్కటి ఎంత సింపుల్దేనా రేటే దన్ సింపుల్ మామూలూ మ మన మనవి జాతర జరిగితది చూడండి అలాంటి దొరుకుతాయి రింగ్స్ గోల్డ్ సంబంధించినవి గోల్డ్ కలర్ రింగ్స్ దొరుకుతాయి చూడండి అవి అవి ఒక్కటి హండ్రెడ్ పైన చెప్
చెప్తార్ చెప్తారండి ఇంకా మామూలదే పన్ కే వాళ్ళు వేసుకున్నారు కదా షాప్స్ వేసుకున్నారు కాబట్టి మేబి చెప్పోచ్చు
ఆ టూ డేస్కి మా కాలేజ్ వాళ్ళు టెన్ థౌసండ్ రెమెండేషన్చ్
ఓకే ఓకే హు మ్
ఒక స్టాల్ కి ఫోర్ డేస్ కి టెన్ థౌజండ్ అంట
ఇంకా ఏమేమున్నాయండి స్టాల్స్
ఆ మరి మీకి సం లేడీస్ కాల్స్ అనేవి ఉన్నాయి ఐ మీన్ రిబ్బర్ బ్యాండ్స్ లైక్ దట్
ఓకే
అలాంటివున్నాయి ఆ ఇంకా ఫుడ్ వెక్కువున్నాయండి ఫుడ్ త్రీ ఫోర్ ఉన్నాయీ మీకు లేడీస్ కావాల్సినవైతే ఒక టూ ఉంటాయండి మెయిన్ వీ
మ్ హు మనకేం లేడీస్ కావాల్సి ఉండేవేం పెద్ద ఇంట్రెస్ట్ లేదులేండి నాకు ఈ పోస్టర్స్ ఎట్లున్నాయో చూడాలని ఉందండి ఒకసారి ఫోటోలు పేడ్ తారా మీరు తీసుకున్నవి
ఆ పెడతానండి అలా ఏం లేదు నాకి
మ్ నాకు కొంచం బి బిటిఎస్వి కొంచం దొరికితే తీసుకరండి
ఆ న్ ఈ రోజు చూసినట్లు గుర్తు ఐ థింక్
అదే మీరు ఎళ్ళినప్పుడు మీరు ఎళ్ళినప్పుడు అలా ఒక ఫోటో తీసి పెట్టండి నేను సెలెక్ట్ చేస్ స్తాను మంచిగా సెవెన్ మెంబర్స్ ఉండేది ఒక పోస్టర్ ఇస్తే చాలండి నాక్
అంటే సెవెన్ మెంబర్స్ ఉండేదేమో నాకు కానాపాడలేదు ఈ రోజు అంటే నేను వీళ్ళు ఆ నేను వీళ్ళు సింగర్స్ కోసము ఆ మరి యానిమే కోసం చానా వెతికాను మొత్తం
అనివేమేమున్నాయండి డిమౌన్స్లేయర్ ఉందా
ఆ డిమోన్స్లేర్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి డిమోన్స్లర్
అవునా అండి వావ్
అ నేను చూసాను బట్ అంటే సటెన్ ఒక పోస్టర్ ఉనంక ఆ పోస్టర్ లో ఆ క్యారెక్టర్ని ఇచ్చే అంత హైప్ ఉండాల నేను ఐ మీన్ నేను డిమోన్స్లేర్ చూసానండి ఆడేం పోస్ టర్స్ ఉన్నయ్ డిమోన్స్లేర్ నుండి చాలా ఉన్నాయి బట్ ఐ మీన్ అంత ఐ మిన్ సింపుల్గా ఉన్నట్టు అనిపిచినయండి
నరుటు ఉన్నాయండి
ఆ నరుటు కని ఉన్నాయండి
నరుటూ లో నాకు ఇటాచి ఎక్కువ ఇష్టాం అండి ఇటాచి
ఆ ఉన్నాయండి హిట్టాచ్చి ఉన్నాయి లేకేమున్నాయి
ఇంకా పోస్టర్స్ ఏమేమున్నాయండి లైక్ కృష్ణా పోస్టర్స్ ఏమన్నా ఉన్నాయా
ఆ అండి ఒక ఉన్నాయి ఆ అర ఆ టైప్ ఒక్కటి ఉన్నాయి మా ఫ్రెండ్ ఈరోోజు ఒక ఆమె చూసింది ఆ అవి చ అ ఉన్నాయనుకుంటా అవి కూడా కృష్ణుడివి ఒకటి మా ఫ్రెండ్కి బాగా నచ్చిందండి వాడ్ తను తీసుకోలేదు బట్ అది బాగు ఆమె నచ్చింది అని చెప్పనా చెప్పిందండి అంటే రెండు సి టూ హ్యాండ్స్ ఉంటాయి కృష్ణుడిది గోపికది సంథింగ్
ఓకే ఓకే ఆ ఆ
రేపు నేను మాకు ఇది రేపు ఫెస్ట్ ఉంది కాబట్టి రేపు వెల్ రేపు కాలేజీకి పోతాను కదా అప్పుడు మీకు చెప్తానండి
ఆ నాకు ఒక మూడు చాలండి ఒకటి కృష్ణుడిది ఒకట్ టనిమీది ఒకటి బీటీస్ది మ్ ఈ మూడు చాలు ఇంకా కీచైన్స్ టైప్ లో ఓస్ తే చాలా మేలండి ఈ పోస్టర్స్ అన్ని పోస్టర్స్ అతికిచుకోలేము అదే కిచైన్స్ ఈ టైప్ లో అనుకోండి హ్యాంగింగ్స్ బావుంటై
ఆ అండి బట్ ఆ టైప్ లో రావు
ఓకే ఓకే
సరే అండి టైం అయింది మరి చేస్తాను అ